హలో.
చెప్పురా.
తిన్నవా అక్క.
ఆ తిన్నార నువు తిన్నవా.
ఆ తిన్నా ఎం టమాట కూర టమాట పచ్చడి చేసిన.
ఆహా ఎట్లా చేసినావ్ ఆయిల్లోనా వాటరా.
మీ ఇప్పుడు అయి తల్లయ్యింది కదా. ఆట్లు చేసుకో అయిల్ బొయ్య టు టమాటోలు ఉడకబెట్టి పైన ఆయిల్. భోజనం పల్లీలు ఉంటె గ పల్లీలు వేయించి దా. ఇగ అట్లా మిక్సంగ్ పట్ ఆ పట్టినా.
మీ ఆయన ఏం పనికిపోతాడు.
ఆటో డ్రైవింగ్
హ మంచి జరుగుతా మంచిగా. కిరాయిలు వతాయా హైదరాబాద్లా
ఇది ఇవు ఐదో బుగ్ కాదా అక్క.
ఉం అదే రాపిడో ఉంటది బాగా.
ఉబెర్ ఇగ ఎక్కువ అయితే ర్యాపిడో దోల్తాడు యుబర్ దోల్తాడు మాకా నిన్ మాక అక్కకి చెప్తేనే మెన్న బావ ఆ కారు కొంటా అనడట చాలా మంది కారు కొన్నోళ్ళు ఫెయిల్ అయినట ట ఎందుకు అన్ని నే అటే పొ. నాన్ కారె అని పట్టుబడి ఇప్పుడు మీ ఆయనకే మంచి గుర్తానే ఇగో నేను కారు కొన్న రోజుకి ఎ ఆ మీ కాడతో రెండు వేలు మెలుగుతానే కానీ ఇంట్లోకి మా. నా కాసలే మీల్గట్లేవు అని అంటా.
మరి అప్పుడే అన్న నాతోనే కూడా అంది హైదరాబాద్ లో రార్పిడోకి అటో కిరాయిమంచి వస్తాంది మా ఆయనకి చెప్పినా నేను తీసుకోమన అని కూడా చెప్పినా అని మీ భావనే వినలేదట.
ఆ ఇన్ లేదట అయినె కర్. అదే కావాలని మొన్నుబట్టు పట్టిందీ
ఒకసారి ఆటొ కూడా తీసుకు. కున్నారు వాళ్ళ బావల్ ఎవరు ఇట్టే దాన్ని ఏమో వేసిరు అయిప్.
ఆ నలబయి వై. లేట్ గొన్నడు మంచినే దొలింది తెలుసా అప్పుడు ఆటొ కొన్నా కాని మంచినే తోలింది.
ఆ మళ్ళీ ఏమైంది మరి అట్లనే నడుపుకుంటె అయిప్.
అయిపోదును మ మొత్తం అడి. గేము ఎ మా అక్క మా బావ బాగ నమ్ముతది ఇప్పుడు బంగారం పెట్టి మళ్ళ అంటాంది కదా మళ్ళ డ్యూటీ ఎందుకు జేత్తాన్నవే అవసరం నేను ఇంట్లో ఉన్న అంటే మల్ల బంగారం ఏడిపించి పోతా అని అంటాంది. కార్ ఎట్లా కొనిచ్చినవ్ మరి.
నేను అప్పుడే చెప్పిన నా నన్ను కూడా అడిగింది ఇట్లా మా ఆయన కారు కొనుకు కొనిస్తా నా గోల్డ్ అంతా పెడతా అని అన్నది
మ్మ్
నేను అన్న కదా అవసరమా పెటి ఇడు చప్పుడే ఉండు పెట్టకని నేను చెప్పిన కూడా ఆ అ నీకు ఒకసారి బుద్ధి వచ్చింది మళ్ళీ ఎందుకు పెడతానవే అని కూడా అన్నారా
ఆ చెప్తే ఈనదు మా అక్క మా అమ్మ కూడా ఆకరికి అన్నది ఇగ ఇగ మా అమ్మనొకట్. వ్యవధిచ్చింది టైన్ పెడుతుదా సైన్ పెడుతుదా సైను సూరెడ్డి సైన్ ఉండాలరా. బురూ ఆటో కొన్నా గానీ ఆ ఆటో. నువ్ అన్నాగానీ ఉండద్ ఉండ. నువ్వు పోయినా ఎంకాదు గానీ కారు కొంటుండాలట.
మాగుడ ఫోన్ చేసింది. మరి మీ ఆయనేమేం కార్ తీసుకుంటాడ సంతకం పెట్టడానికి కత్తాడా అని. ఫోన్ చేసింది గానీ ఇక్. ఇక్కనుంచెల్లి హైదరాబాద్ కోచ్చుడూ ఆటు ఇటు మాక్ కొంచం ఇబ్బంది ఐతది గదా.
అవును.
ఆ
మళ్ళా కారు కొన్నట్. టోళ్ళకి కార్ స్యూరిటీ సైన్ పెట్టే వాళ్ళకి పొలం ఉండాలె. ఇల్లు స్థలమైనుండాలె స్. సొంతం ఇల్లైనా ఉండాలే.
ఆ అట్. ట్లాన్నాక ఈ మయి. ఇల్లు మేము ఉండే ఇల్లు మా మావయ్య పేరు మీద ఉన్నది. మా ఆయన పేరు మీద లేదని అన్నడు. అన్నంక ఇగ రాలే. న్నట్టు. నేన్ చెప్పినా గూడ ఇప్. ఇప్పుడు దీన్ దీన్ తిక్క దినికే నువ్వు పేట్టుడేందుకు గంత చిన్న బాబుని వదిలేసుకొనుంటాంది.
హ్మ్.
ఆ
ఇ బాబు బాబునోదిలేస్. ఫ్యాన్ వాళ్ళ అత్తమ్మాట ఉండదట ఇప్పుడు.
ఆ ఉండాలె మరి ఆమె ఎవళ్ళ కోసం పన్. ఆ
నాక్ చాత కావట్లేదని నాలుగు రోజులు మా అమ్మని రమ్మంటే మా అమ్మని రానంటాంది.
మీ అమ్మ గురించి నాకు తెలుసు మీ అమ్మ మా అమ్మటైపే రారు వాళ్ళు.
ఎవ్వరు రారక్క మనమే చేస్. కోవాలే మనమే మన బిడ్. డ్డలన్ చూసుకోవాలే.
ఆ ఇప్పుడు వాళ్ళమ్మ వట్టుకుంటే వాళ్ళ కొడుకు ఆప్. మే వాళ్ళు దబ్బునమ్మి అత్. క్క డ్యూటీక్ వెన్. యినా మీ బావ ఇంటికాడున్నా వాళ్ళిద్దరు ఒక్క రూంలో ఉండగలుగుతారు. మీ మమ్మీ మీ బావ ఎట్ల ఉండగలుగుతారు. వాళ్ళక్ కొంచెం ఇబ్బందైతది.
అవును
ఊ అయ్యో ఆ బాబుని ఏం చెత్తరో మరి వాళ్ళ అత్తమ్మ ఏం చేస్తారు ఆమెకు మో కాళ్ళ నొప్పులట కదా డిజైన్ పెట్టిందట కని ఆ ఇ ఇప్పుడే ఇంకా టూ మంత్స్ అట్లానే ఆమెకు అవి సర్టిఫికేట్లు ఇస్తారట మీ అక్కకు
ఆ ఆట్లా వేట్టుకుంది మల్ల
అంతే మీ అక్క అన్నిక అంతే మా ఆయనే ఒక్కొక్కసారి అంటడు, ఎందుకు పెట్టింది మీ ఫ్రెండ్ ఎందుకంతే బాబును వొదిలిపెట్టి ఎందుకు పోతుంది పనికి అని అంటాడు.
ఏం అది ఏమన్నదంటే ఫస్ట్ వాళ్ళ అత్తమ్మ వాళ్ళని అడిగే తీసుకుంది అ డూటికి అయితే ఇప్పుడు వాళ్ళ అత్తమ్మ వాళ్ళేమో గిట్ ఇట్లా మాట మారుతరనే ఆమెకేం తెలుసు అయినా కొడుకునే చూసుకోవాలి వాళ్ళు చూసుకోగలుగుతారా కానీ ఇప్పుడు ఎమో ఎం మూడు నెల్ వాళ్లేంతో పెట్టి మూడు నెల్లో రెజిం వాళ్ళు తర్వాత ఇత్త అన్నారుట సర్టిఫికెట్ మూడు నెలలు చేసిన నంకనే
ఆ ఆ అలా రిజన్ వటింద ట ఏ మంత్ కాక ఇంకో టూ మంత్స్
ఊ
యా చప్పుడే
నేను ముందే చెప్పిన కా ఇప్పుడు చాలా మంది కారు ఐదరాబాదుల రూపాయల కారు కొన్నోళ్ళు, బ చాలా అసలు య ఫైనాన్స్ కట్టలేకనే పోతారుట ఇరవై వేలు అట ఫైనాన్స్ నెలకి ఇరువైఐదు
మీ అక్క క ఫైన్ టాలెంట్ బంగారానికి కట్టాలా వాళ్ళ ఇంటికి అట్టాలి వాళ్ళ తమ్ముళ్ల మైళసంగం చిట్టి కూడా కట్టాలట
అవును వాళ్ళు మైన సఘం పైస అలిగారు గాని ఇయ హాల మనమ
ఇయిన ఒక్క కొడుకు కాబట్టి ఇక ఖచ్చితంగా వయాలి ఇక తప్పదిక
కార్ కొనకి అంటే ఇప్పుడేమో ఇప్పుడు తిప్ప కానీ కంపెనీలో పెట్టినా షిఫట్ లో పెట్టినా కానీ వస్తే రావు గ్యారెంటీకి చెప్పాల అనమాట
ఆ అయితే నేను కూడా చెప్పుిన కారు కోనీయకు ఏం చె ఏం చేస్తాడో చేయని నువు సపరేట్గా ఉన్నా అంటే అట్ల నెల రోజులు ఇంటికాడానే ఉన్నాడట
ఇంటి కాన్నా ఉన్నా నేల రోజులు
నువ్వు తెచ్చిపెట్టు నేను తంటా అని
కమ్మలో ఏమో పెట్టి ఇంటి కిరా కట్టింది అట నాలుగు వేలు
ఉ
ప్రేమించి నడుగిటనే చేస్తాడా అక్క ప్రేమించినాడు గిటానే కోడుకును చదాల అనుకోవాలి ని ఏదో ఒక పనికి పోతా అనుకోవాలి ని ఏ పెళ్లం బంగారం పెట్టి తెచ్చుడో ఏమో
మీ అక్కే అల్సిచ్చింది ఫస్ట్ ఇచ్చుడు మీ అక్క తప్పు ఏమంటావు ఇచ్చింది ఇచ్చినాక మళ్ళీ ఇడిపించు ఉన్నారు మళ్ళీ విడిపించుకుడానికి మళ్ళా పెట్టాలని బుద్దుొచ్చింది నువ్ ఫస్ట్ ఐ ఇయ్యకుండా ఉంటే ఇది అంత రాక కుంంటా వవుగాదా
ఫస్ట్ థాడ్ నకిలిది పెట్టినప్పుడే వద్దు ఇక పెట్టొద్దని అనుకోవాలి
మ్మ్ అప్పుడు నన్ను కూడా అడిగింది ఇంటికానే ఉంటం నో ఈయన అని అడిగింది ఆ మరీ అన్నని కూడా ంటడు ఏం సమాన అని చెప్తార అంటే మా ఆయనను ఇట్లా అడుగు మరి పెట్టమంటే అక్కడ అంటే ఈయన కూడా వద్దు అనే చెప్పిండు
మ్మ్ హ్మ్
ఇక ఇంట్లోనే ఉంటాండు ఎట్లా బతుకు అని మీ అక్క అనుకున్నది కాని ఆయన మొత్తం ముంచుతాడు మీ అక్కని ఆయనకు అర్థ అయితలేదు మీ అక్క బంగారం పోతే ఆయనకే లాసు
మ్మ్ హ్మ్
అమే ఇక ఏమైనా అయినా ఆయనక ఏమనాయినా వాళ్ళు ఇద్దరు లాస్ అయితారు ఆది తెలుస్తలేదు
మా అక్కకేమన్న అయితే మా అమ్మ ఉరుక్కుంటత్తది కానీ వాళ్ళు ఏం పెట్టరు మొన్న వాళ్ళు తిట్టడం వల్లనే సూసైడ్ చేసుకుంది వాళ్ళ అమ్మాయి అమ్మ వాళ్ళు తిట్టారు అని అన్నీ తిడతారు అన్ని చే చెప్తారు గాని మళ్ళీ మాట్లాడడానికి ఓ అది పంచాయితీ పెడుతుందా ఇంకోసారి సూసైడ్ చేసుకోకుండా అని అంటను వాళ్ళు తిట్టే తిట్లు మంచిగా ఉంటయా తిట్లు బండబూతులే తి తానంట వల్లత్తమ అందుకే మాకు అసలు చూసే చేసుకోదు కాని ఆ మాటే ఓకే మాటలు మంచిగుం ఏంగాదు
ఆ చేస్ కున్నగాని వాళ్ళు ఆ పటలు కూడా తీసు పోలేదట మళ్ళ మీ మమ్మే అచ్చిందట
హాస్పిటల్ తీస్కపోయినం కానీ ఈ కమ్మలు కూద పెట్టిందట ఆ డబ్బులు గుడ లెవ్వట
ఆ
గట్ల అయింది చూసినావా వాళ్ళకి పెట్టే పెట్టే బుద్ధే లేదు పెట్టే బుద్ధే లేదు
అయినాగాని మీ అక్క ఆ ఎట్ల నమ్మిందో ఎమో హై
ఎట్లా ఫస్ట్ లో మంచిగానే ఉన్నాడు వన్ ఇయర్ టూ ఇయర్స్ మంచి నే ఉన్నాడు ఏమైందో ఏమో ఈ ఇప్పుడు ఇట్ల అయితాండు ఇప్పుడు వేరే దాన్ని వేరే టోలను పట్టుకుంటూ ఇట్లా చేతాండు మళ్ళా బయట ఫుడ్డు తి తినమని మా అక్కని బాక్స్ పెట్టియాలి కాని డబ్బులు సేవ్ చేయ్యాలి కాని బాక్స్ పెట్టి పంపట్లేదు ఆయన తినాలని చెప్ పెత్తనం ఉంది
ఆ కా మీ ఆయన బాక్స్ తీసుకుపోతాడరా
ఆ బక్స్ తీస్ కపోతడు
ఆహా ఏదో ఒక్క రోజు వేలు గాలే బయట తిన్నంటే అది వేరుంటది గాని
నిన్ తినమని చెప్తాను ఇగ వాళ్ళు తీయడం వల్లనే గట్ల అయ్యింది నాకు
ఊ
ఆ
మొ హు ఇగ గదే ఆళ్ళ గురించె మాట్లాడుతనే ఉన్ ఉంటది నాతోటి వాళ్ళ విషయాలే ఏప్తేనే ఉంటది
ఆ అత్తమ్మ గురించే రమ్మను అత్తమ్మ గురించి అందరి గురించి చెప్తది
ఆ చెప్తనే ఉంటది చెప్తనే ఉంటది
ఉ
ఇంకా పర్టీస్ నువ్వు ఫ్రీగానే ఉంటావు కాని నేను చేయండి మళ్ళ ఒక కాలు చెరు ఒక్క
హమ్ ఆ ఆగ్ అక్క ఇంకా కాలే టైము
ఆహ గదే కట్ జత్తగా కట్ కట్ చేయ్ గానీ టెన్ మినిట్స్ దాటినాకనే కట్ చేస్తా నువ్వు యాప్ లనే ఉండు నేను నన్ నెంబరు కొ టి ఫోన్ చేత్తా
ఆ ఆపిల్ లో ఉంటా
ఆ ఈ మిగిలిన టెన్ సెకండ్స్ మాట్లాడుకోకున్నాయిదా మళ్ళ వా వాట్సాప్ లోకి పోకు వాళ్ళ అళ్ళ కెళ్ళీళ్ళకి రాకపోతే కాల ఏమవుతుది వరకి రెండు తుస్సైనాయి ఆ సరే కట్ చేత్తాన్న అలనే ఉండు